హలో
హలో
నమస్కారం అండి
ఆ నమస్కారం
చెప్పండి
ఇది చెవులు దగ్గర పెట్టుకుంటే కొన్ని కొన్నిసార్లు కిచి కిచ కిచ కచి కచి అంటుంది
ఆ అవునండి
మీకు కూడానా
నాకు అట్లే ఏం లేదండి నాకైతే మంచిగానే ఉందండి
కాదు ఇప్పుడు నా ఫోన్ ఏంటంటే ఇప్పుడు చూడుచు ఇరు పెట్టుకుంటే కిట్ కిట్ కిట్ కిట్ అనే సౌండ్ బాగా విపరీతంగా వస్తుందండి
అంటే ఏమైనా ఏమైనా ఫాల్ట్ ఉందా అండి లేకపోతే మీద ఈ ఐ అంటే చెవులో పెట్టుకుంటారు కదడి అయ్యండి ఇయర్ ఫోన్స్ అయినా పెట్టుకుంటారు లేకపోతే
లేదు డైరెక్ట్ మొబైల్
ఉమ్ నైట్ టైం ఇంకేంఉన్నాయి అంటే మీ స్పీకర్స్ ఏమైనా మీ స్కిన్ కాన్నా ఎం త త తగులుతున్నాయాండి
అవునవును
దాని వల్ల కొంచెం ఏమైనా అనుకుంటున్నా నాకు నా తెలిసిన అనుకుంటున్నాను
అబ్బా అవును ఇంకా అంటే అమే ఇప్పుడు మేము ఒకటి అడుగుతాం నా దగ్గర క్వశ్చన్ లు ఉన్నాయి
ఆడ ఆడగండి
అడ ఏంటంటే ఇప్పుడు ఆ ఇప్పుడు ఒక మొబైల్ ఫోన్ ఉంది
ఆ
ఆ మొబై ఫోన్ అనేది ఆ ఆ మొబైల్ ఫోన్ కి మేము ఎయిర్ ప్లైన్ మోడ్ ఆన్ చేసాం అన్నమాట
ఆ
హలో
ఆ చెప్పండిండి వి వినపడుతుంది
అదే విడ్ ఏరోప్లేన్ మోడ్ ఆన్ చేసాము
ఆ
ఆన్ చేసాక ఆన్ అంటే అప్పుడు మనకి నార్మల్ కాల్స్ రావు అంతేనా
అహో అవునండి వాళ్ళ ఇంట్లో నుంచి వస్తాయి ఒకవేళ మనకు కావాలనుకుంటే
ఆన్లైన్ కలిసి కూడా రావదు ఎందుకంటే మనకి డేటా కావాలి
ఆ అదే అంటే వైఫై ఇట్లా ఏమైనా ఆన్ చేసుకుంటే వస్తేగానీ నా అభిప్రాయం
ఇప్పుడు ఒకలా వైఫై కనెక్ట్ చేసుకుంటే
ఆ
ఆప్పుడు ఓన్లీ ఆన్లైన్స్ అనే వస్తాయి
అండి మీ వాయిస్ బాగా స్ట్రక్ అయితుందండి
అదే ఓన్లీ వన్ కాల్స్ మాత్రమే వస్తాయి
అవునండి
కాబోయయి రాబోయే రోజులో ఎవరైనా ఒక సాఫ్ట్వేర్ ని డెవలప్ చేస్తే మంచిది అనుకుంటున్నా
అంటే దేని గురించి అండి
ఇప్పుడు మనకి ఏర మూడే దాంట్లో రెండ్ మూడ లేకపోతే నార్మల్ కాల్స్ కా వాట్సాప్ మెసేజెస్ కా వాట్సాప్ కాల్స్ క
ఆహా
టె సపరేట్గా వాట్సాప్ కాల్ వాట్సాప్ మెసేజ్ కాకుండా ఆన్లైన్ వెబ్సైట్స్ ఉంటదంటే పెయిని పేన్
అవున అచ్చి
యా
అవునండి
ఆ ఆ సోషల్ మీడియాకి వచ్చే కేటగిరి అన్నిటికి కలిపి ఒకటి ఆ మళ్ళీ నార్మల్ కాల్స్ కి నార్మల్ మెసేజెస్ కి అంటే నార్మల్ మెసేజెస్ సపరేట్గా ఉన్న నార్మల్ కాల్స్ సపరేట్ ఉండాలి
అచ్చా
అలా చేసుకుంటే ఇప్పుడు ఒక్కడ మొనకడ వైఫై లేక ఆ
ఆ అలా చేస్తే మనకి యూ యూజ్ ఏం ఉందండి
అదే అదే చెప్పేది ఇప్పుడు ఇప్పుడు ఓ సపోజ్ ఒక పర్సన్ తీసుకున్నప్పుడు అతను నార్మల్ కాల్ అటెండ్ చేయకూడదు కాకపోతే ఆన్లైన్ కాల్స్ అటెండ్ చేయాలి మెసేజెస్ చదవాలి
అవును
కాకపోతే అతను నార్మల్ కాల్ అటెండ్ కావాలంటే అతని దగ్గర వైఫై కావాలి అప్పుడు
అవునండి
అతనికి ఆ టైం లో వైఫై అవైలబుల్ లో లేదు
ఆ
దాంతో పాటు అతని బ్యాలెన్స్ ఉంది అతనికి నెట్ ఉంది అన్ని ఉన్నాయి మళ్ళీ
ఆ
అటువంటిప్పుడు అతను ఆ పర్సన్ ఇబ్బంది పడతాడా లేదా
చాలా బాదా పడుతడు అండి ఇబ్బంది చ చ చాలా ఉంటది
అదే నేను అనేది ఒక సాఫ్ట్వేర్ నీ నేను తెత్తే ఇప్పుడు ఆ పర్సను ఒత్తి ఫోన్ పే లిఫ్ట్ చేయ్యాల అనుకోవట్లేదు
ఆ
ద దానికోసము ఆ పర్సన్ ఆప్షన్ నొక్కంగానే దా డిఫరెంట్ నాలుగు టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ చూపిస్తది వత్తి నార్మల్ కాల్స్ కి నార్మల్ మెసేజెస్ కి ఆన్లైన్ ప్లాట్ఫార్మ్ కి
అచ్చా
అప్పుడు మనం వత్తి ఆన్లైన్ కాకపోతే ఇది మట్టి నార్మల్ కాల్స్ లో కి నొక్కమనుకో ఇంకా నార్మల్ కాల్ పక్క రావు మనకి దాంతోపాటు మనకి మొబైల్ డేటా వచ్చిద్ధి అన్ని రెమైనింగ్ యాస్ టిజ్ మో మొత్తం మాములు మనం ఫోన్ ఏలా పనిచేసిందో అలా పనీ చేస్తది
అచ్చా
ఎవరి దగ్గర ఫోన్స్ లేవు, మనకు ఫోన్లు పోవు.
ఆ అయితే ఇప్పుడు రీ రీసెంట్ గా ఒకటి మిలిట్రీ కోసం అని ఒక ఫోను లా లాంచ్ అయిందండి. అది అ ఆ అది సాటిలైట్ అంటే నాకు తెలియదండి నేను న్యూ స్లో చూసా నాకు అంత ఐడియా లేదు ఏందంటే దాంట్లో సిమ్ లేకపోయినా ఏం లేకపోయినా మెసేజ్ ఎళ్తయి ఫోన్స్ చేసుకోవచ్చు ఓన్లీ మిలిట్రీ కోసమే అండి అది.
అవును ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ వాడు అలాంటిది ఒకటి లాంచ్
అవునండి అదే బి బిఎస్ఎన్ఎల్ వాళ్ళే అండి వాళ్లే చేసారు.
ఆ దాంతో పాటు యుఎస్ అమెరికా అటులాంటి ఓట్ల యాప్స్లు కూడా లాంచ్ చేసింది.
అచ్చా యాపిల్ కూడా అట్లాంటిది ఒకటి అట్లాంటి మోడలే చేసిందంటారు.
ఆ యాపిల్ అని స్మార్ట్ ఫోనే కాకపోతే దానికి కెమెరాస్ అయ్యేం ఉండవు అన్మాటా.
అదే అంటే నా నార్
అంటే ఆ ఒక నార్మల్ ఫోన్ కీప్యాడ్ ఫోన్లకి మనం కీప్యాడ్ ఫోన్లో కీప్యాడ్ కైనా చిన్న కెమెరా అయినా ఉంది కదా.
అవునండి.
అంటే ఇది కెమెరా ఫ్రీ ఫోన్.
అంటే కెమెరా
అంటే ఇంకా అసలు ఈ ఫోన్ లో కెమెరా అనేదే ఉండదు.
అచ్చా అవునా.
ఆ అసలు కెమెరా అనేది ఉండదు ఈ స్మార్ట్ ఫోన్లో, ఇది ఎక్కువ ఎక్కడ వాడతారంటే ఆ
ఉ
అంటే ఇప్పుడు ఉ గవర్నమెంట్స్వి కొన్ని ఆ ఈ సాట్ సాటిలైట్ ఫోన్ ఏందంటే ఇంకా డైరెక్ట్ మొత్తం ఇప్పుడు మామూలుగా ఈ మన ఫోన్లు ఏంటి మన చుట్టుప క్కలున టవర్స్‌కి కనెక్ట్ అయి తర్వాత మన ఫోన్‌కి కనెక్ట్ అయితయి.
ఆ
ఆ అదే శాటిలైట్ ఫోన్ అయితే ఇంకా మన చుట్టుపక్కల ఉన్న ఈటికి ఏటికి టవర్‌తో పనిలే డైరెక్ట్ శాటిలైట్స్
ఇవి వద్దన్లే. అంతేనా అండి కానీ అది ఏమైనా హైకాస్ట్ అనుకుంటా కదండి ద ద దానికి.
ఫోన్లయి చానా హైకాస్ట్ దాంతో పాటు అయి ఎవ్వరికి అమ్మరు.
ఆహా అచ్చా
ఓన్లీ స్పెసిఫిక్ ఆ ప్రైవేటు కొన్ని అంటే మనం మిలిట్రీ ఏజెంట్స్ వాళ్ళు ఇన్ని కాపీస్ కావాలంటే మాకు ఇన్ని ఈ ఐటెమ్స్ కావాలి అంటే వాళ్ళు వాళ్ళ కోసం మాత్రమే తయారు చేస్తారు అయి.
అచ్చా అదే ఒక జనరల్ యూజ్ కోసం అయితే కాదు.
కాదు అది మనలాంటి సామాన్యులపై ఆ ఆఫోన్ కావాలంటే ఇవ్వరు మనకి. నువ్వు అప్రూవల్ తేచ్చుకోవాలి గవర్నమెంట్ దగ్గర నుంచి నీకు ఆ ఫోన్ కావాలంటే.
అంటే దేనికి ఏం పర్పస్ యూజ్ చేస్తావ్ అట్లానేనా?
ఆ అవును ఇప్పుడు ఆ ఫోన్ గినాఐతే. చెప్పాలి. శాటిలైట్ ఫోన్ నువ్ ఇంకా ఎ ఇక్కడ ఉన్నా, ఈ బొక్కలో ఉన్నా ఎంత ఆడికి పోయిన హిమాలయస్ ఎక్కడైనా ప్రపంచంలో ఉన్న మీ ఫోన్ పోతాది ఫోన్ వస్తాది. మెసేజ్ అన్నీ ఉంటాయి.
అచ్చా
అది
అంటే అది అది ఓన్లీ మిలిట్రీ పర్సన్ అంటే ఏమైనా సీక్రెట్ ఆపరేషన్ చేసే వాళ్ళకైతే బాగా యూజు. అంతేనాండి. హలో హలో
ఇ ఎందుకంటే దాంట్లో సినిమా ఏమూ ఉన్నావు కాబట్టి అంటే ఎవరు నిన్ను హ్యాక్ చేయడానికి కూడా కుదరదు.
అంతే గా అండి.
అందుకోసం సిక్రెట్ ఎ ఏజెంట్స్ కూడా నాకు తెలిసి ఇలాంటివి వాడతారు అనుకుంటా.
ఎక్కడా? అంటే అదే అదే అండి ఒక నార్మల్ గేజ్ కంటే ఏమైనా సెక్యూరిటీ ప పర్పస్. ఏమైనా ఏమైనా తెలియకుండా చేసే వాళ్ళకి అయితే ఇది యూజ్ అంతే గా అండి.
బె పెట్టాలి గదా?
ఆ
ఒక దేశం
హలో
అదే ఇప్పుడు రెండు దేశాలు ఉంటే, ఒక దేశంలో ప్రజలని కాపాడడం కోసం ఆర్మీ వాళ్ళు కొంతమంది ఏజెంట్స్ తయారు చేసి వేరే దేశాలో శత్రు దేశాలలో పంపిస్తుంటారు గదా.
అవునండి.
ఆ ఆ శత్రు దేశంలో ఉన్న వాళ్ళు గూడా ఇక్కటి శాటిలైట్ ఫోన్సే వాడతారు నాకు తెలిసి. ఎందుకంటే అక్కడి కి నువ్వు సెపరేట్ నార్మల్ ఫోన్ గీని తీసుకొని వాడుతుంటే అక్కడి నుంచి నీ దేశాలకు ఏమన్నా ఫోన్ కాల్స్ పోతున్నాయా అంటే ఎవరన్న చెక్ చేసే అవకాశం ఉంటాది కదా? హలో హలో